హలో
ఈ రోజు మనం ఫ్రెండ్షిప్ డే సాంప్రదాయాల గురించి మాట్లాడదామా?
అవును
ఆ ఓ సరే
మన తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి సాంప్రదాయాలు చాలా ఉంటాయి కదా.
కానీ కొందరు కొందరికి వేరే వేరే కులాలు ఉంటాయి ఆ కులాలకి సంబంధించిన సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు.
అవును కానీ పడుగలు మాత్రం ఒకటే కదా
అందరికి పండుగలు ఒకలాగానే చేసుకుంటారు కానీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రా అన్ని ఉంటారు కదా అక్కడ కొన్ని డిఫరెంట్
తెలంగాణలో బోనాలు చేసుకుంటారు. ఇప్పుడు ఆషాఢ మాసం రాబోతుంది.
ఆషాఢ అయిపోయిన తర్వాతకి మళ్ళీ బతుకమ్మ చాలా ఘనంగా చేసుకుంటారు. సర దస్ రా కూడా మన శైడు చాలా బాగా జరుగుతంది.
రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మంచిగా ఆడుకొని నీటిలో వదిలేస్తారు.
ఆ రోజు కూడా అందరు ఆడపిల్లలు మం చిగా సాంప్రదాయంగా తయారవుతారు. పొద్దు పొద్దున్నే అందరు రు పువ్వులు తెచ్చుకొని బతుకమ్మని దేసి
ఆ పూలు మంచివియితే ఏ కాదు కలర్లలో ముంచితే కలుషితం అవుతాయి నీరు
కలుసుకొని ఇగ అవి ఏం చేయలేని పరిస్థితిలో కొందరు తీసు కొని వెళ్తారు అట్లాంటి పూల్ని
కానీ అవి వాడకుడదు
కానీ ఆ రోజు అందరు ఆడపిల్లలు మంచిగా సాంప్రదాయంగా మోగి చీరలు లంగా వో
లంగావోణిలు మంచిగా మగవారు నవరా మగవారు నవరాత్రులప్పుడు మాలలు వేసుకుంటారు. రోజు పూజల మీద కూర్చుంటారు.
పవిత్రంగా లేకపోతే సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటే అమ్మవారు అసలు ఊరుకోదు.
ఊరుకోరు
జాగ్రత్త పడి చాలా మంది నిష్ట కొత్తగా తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంటారు.
నిష్టగా లేకపోతే అమ్మవారు శిక్ష వేస్తుంది.
అ అమ్మవారికి శిక్ష తొందరగా వేస్తది ఏదైనా గాని తొందరగా చూపిస్తది అడిగినా కాని తొందరగా వరాలు కూడా ఇస్తాయి. నిష్ట గా ఉంటే సాంప్రదాయంగా ఉంటాయి
అవును మన దగ్గర భద్రకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్.
చాలా పవర్ఫుల్ ఆ గుడిలో కూడా ఇప్పుడు కొత్త కొత్త సాంప్రదాయాలు అవన్నీ పెట్. ట్టారు ఆడవాళ్ళు నిండుగా అమ్మాయిలు.
ఎటిల్ పద్ధతి కూడా.
పద్ధతిగా గాజులు వేసుకొని జడ వేసుకొని మాత్రమే వెళ్ళాలి అ.
అవును.
అలాగే నవరాత్రుల సమయంలో చాలా పూజలు జరుగుతాయి అన్నదాలు. అన్నదానాలు జరుగుతాయి భద్రకాళి గుడిలో.
అవును
మనము దర్శించాలి మధ్యకాలంలో భద్రకాళి అమ్మవారిని.
మనం మనకి ఒక మొక్కు ఉంది ఆ రోజు మొక్కుకున్నాం అది తీర్చుకోవాలని వున్. ఉంటున్నా.
కానీ ఇప్పుడు ఆ లైను లేదు కదా.
కానీ ఇప్పుడు ఉంది ఫ్రీ గాని మేము రీసెంట్‌గా అంటే. మొన్ని మొన్ని వెళ్ళినప్పుడు చూసాము అలాంటివి ఏం లేదు ప్రదక్షిణ చేసుకోవడానికై. అయితే ఉంది కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలీదు.
అదే మొన్న మేము కూడా ఈ మధ్య కాలంలోనే వెళ్ళాము కానీ లైన్కి అది. దారాలు కట్టెలు కట్టి ఉన్నాయి.
మొన్న మేము వెళ్ళినప్పుడయితే అలాంటివి ఏమీ లేవు చేయొచ్చు అని అను. కున్నాను ఒక రోజు వెళ్ళి ఎట్లా ఉన్.
అవునా.
నేను మంగళవారం మంగళవారం. ఖచ్చితంగా సుబ్ర్మణ్య స్వామి దగ్గరికి వెళ్తాను చాలా నిష్టగా ఉన్నప్పుడు. వెళ్ళ కోడల్ వెళ్ళ. కుడదు అనుకున్నప్పుడు వెళ్ళను అంతకు మించి. ఖచ్చితంగా వెళ్తాను మంగళవారం మంగళవారం సాంప్రదాయంగా రెడీ అయి.
నేను ఆంజనేయస్వామి గుడికి వెళ్. అలాగే శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్తాను. మా దగ్గర మాహంకాళి అమ్మవారు. చాలా చాలా. పవర్ఫుల్.
నేను కూడా.
అంటే ఏది కోరుకున్నా ఏది కోరుకున్న వెన్. అనే జరుగుతాయి.
అవునంట అక్కడ అమ్మవారు చాలా పవర్. కులాని విన్నా నేను కూడా దర్శించుకుందామని అనుకుంటున్నాను ఈ మధ్యలో.
రా ఎప్పుడైనా.
ఇప్పుడైనా శుక్రవారం చూసుకొని నిండుగా ఖాళీగా ఉన్నప్పుడు. వెళ్ళి వద్దాము.
అలాగే.
నువ్వు కూడా నాతో పాటు ఒకసారి ఊ కల్కి వచ్చేయి.
వచ్చేస్తా ఈషు ఇష్ ఈ మంగళవారం.
ఈ మంగళమారం మనకి వీలు కాదు అనుకుంటా. మళ్ళీ మంగళవారం ఎప్పుడైనా వీలైనప్పుడు చూసుకోండి మరి వెళ్ళి వస్తాము నిమ్మలంగా అన్ని పూజలు చేసుకని వెళ్లి వస్తాము
అలాగే వెళ్దాం
అలాగే
మన మన దగ్గర చాలా మంది చాలా దేవుళ్ళను పూజిస్తారు
కొందరు కొందరు రకరకాలమైన దైవాన్ని పూజిస్తారు కొందరికి ఒక దేవుడు ఇష్టంగా ఇస్తే వాళ్ళను పూజిస్తారు
కుల దేవతలు కుల దేవుళ్ళు ఉంటారు
చాలా మంది కుల దేవతలు కుల దేవుళ్ళు వాళ్ళు అడిగిన వరలు ఇస్తే మంచిగా అనిపిస్తది ఇట్లా సాంప్రదాయానికి మంచిగా వున్న పేరల
అదే మా కుల దేవత వచ్చేసి వాసవి మాత
మా కుల దేవత వచ్చేసి దుర్గమ్మ మేము దుర్గమ్మ ని చాలా దైవంగా చూస్తాం దుర్గమ్మ ఉప్పలమ్మ అంటారు గదా వాళ్ళని బాగా పూజిస్తాము వాళ్ళని బాగా నమ్ముత తా మా కులదైవం
ఊ
నేను ఇష్టంగా పూజిచేది సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాను
నేను ఇష్టంగా హనుమాన్ ని పూజిస్తాను
అవునా
నేను ఈ మధ్య కాలంలో హనుమాన్ సంకల్పంస్ మొదలు పెడదామని చూ తున్నాను
అవునా మరి మొదలు పెట్టు మంచిగా నిష్టగా ఉండి మీది అన్ని ఐదు రోజుల పని అయిపోయిన తర్వాత తా మొదల పె
అదే చూస్తున్నాను ఈ మధ్య కాలంలో నాది అయిపోతది ఐదు రోజుల పని ఆ తరువాత మొదలు పెడతాను
అది అయిపోయిన తర్వాత మొదలు పెడితే ఏమి ప్రాబ్లం ఉండదు
అదే చూస్తున్నా
కానీ ఈ రోజుల్లో సాంప్రదాయానికి కొందరు చాలా విరుద్ధంగా ప్రవర్తిస్ తున్నారు రకరకాల మైన బట్టలు వేసుకొని
రకరకాల పనులు చేస్తూ
ఆడవారు ఆడవారులా ఉండటం లేదు అట్లని మగవారు కూడా త వేం గాదు వాళ్ళు గూడా అలాగే చేస్తున్నారు
ఒక్కరు కూడా సాంప్రదాయంగా ఉండడం లేదు
ఒకరు పాటించడం లేదు చాలా మంది అట్ల విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ధూమపానం మద్యపానం అలాంటివి చేయడం
అవును అవి చెయకూడదు ఆరోగ్యానికి హానికరం
అవి చాలా హానికరం ఆరోగ్యానికి అట్లాంటివి చేసి చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు
అవును కానీ మన తెలంగాణలో చ్ చాలా మంది మద్యపానం చేస్తారు ఏ పండగ వచ్చినా గానీ మద్యపానమే చేస్తారు
అవును కానీ ఈ మధ్యకాలంలో చాలా ఆ ఆరో దుగా ఉంటున్నారు చాలా అరుదు అంటే చాలా అరుదుగా ఉంటున్నారు సాంప్రదాయమైన అమ్మాయిలు
అవును
ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయడం ఏదైనా చేయడం
మహిళలో మనిద్దరం
అవును మా పూజలు చేసేవారు మన తెలిసిన వాళ్ళలో అయితే నువ్వు నేను మంగళవారం ఖచ్చితంగా గుడికి వెళ్ళడం ఏదైనా పూజలు చేయడం అయినా ఇంట్లో అయినా చేయడం అయితే నేను ఎవరిని అలా చూడలేదు
మ్మ్ నేను కూడా
చూడలేదు ఏం చేయలేదు చాలా మంది ఏం పాటించ ట్లేదు ఈ మధ్య కాలంలో అంత అదొక అలవాటు అయిపోయింది అందరికి ఇష్టం వచ్చినట్టు ఉండటం సాంప్రదాయానికి విరుద్ధంగా
డిని ఎవరు ఎక్కువగా నమ్మడం లేదు
అవును కానీ అది వాళ్ళకి తెలియట్లేదు అవును చాలా మంది భయంతో పూజిస్తున్నారు
వాళ్ళు అవసరానికి మొక్కుతున్నారు
అవును
కానీ అలా చేయ్యకూడదు
అలా చేస్తే ఏముంటది ఏమి ఉండదు చాలా మంది అలాగే ప్రవర్తించడంతో ఏది అవ్వట్లేదు
అవును
చాలా మందికి అట్లా సా సాంప్రదాయాని కి విరుద్ధంగా ఉండడం వల్ల చాలా అరిష్టాలు జరుగుతున్నాయి ఇట్లా యాక్సిడెంట్స్ అవ్వడము అట్లాంటివి
అందుకే ప్రకృతి కూడా నశిస్తుంది మనుషులు మారడం వల్ల
అవును అలా చాలా మందిని చూశాను
అవును
ఈ మధ్య కాలంలో వీళ్ళు ఇంగ ఎప్పుడు కాలం మారినా గానీ చా ల గాయాలు మారద్దు అని అనుకుంటా ఉంటారు